మమ
నమస్కాకారం అండి భోజనం చేశార
బాగున్నార అండి
అ అ
ఖాళీగా ఉన్నార అండి
అవు ఖాళీగా మన్నాండి మీరు
ఆ ఖాళీగానే ఉన్నామండి
ఇ మ ఏమ ఉందండి ఎడ్యుకేషన్ చాలా అవసరమా లేకపోతే ఇంతవరకు చదువుకుంటే చాలు అని ఏమనుకుంటున్నారు ఇడు
మీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదండి
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఓకే ఒకే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి విన పడుతుంది
ఒపీనియన్ ఏంటంటడి మీరు ఎక్కువ చదువుకుంటే మేల
ఆ అఫ్ కోర్స్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలండి ఇంత బాగా చదువుకుంటు అంటే మనకు అంత బాగుంటుంది లైఫ్
ఆ
ఎడ్యుకేషన్ లేకపోతే వేస్ట్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము అన్నీ తెలుసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి
అదే కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం బాగా చదువుకున్నాం అంటే అన్న తెలుసుకోగలుగుతాం ఒకవేళ ఎడ్యుకేషన్ అయి చదువుకోలేదండి వాళ్ళు
వాళ్ళు మోసం చేస్తే మనం మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ కు ఉంటాయి
ఆ ఎవరేం చెప్పినా తెలినప్పుడు ఇంక నమ్మేస్తాము కొంచెం చదువుకున్నారు అనుకో ప్చ్ వాళ్ళు ఓకే ఇది కాదు ఇలానే తెలుసుకొని వాళ్ళే వెళ్తారు
ఆ చదువుకోవడం వల్ల మెయిన్ అదండి సంస్కారం వస్తుంది ఎదుటి వాళ్ళతో ఎలా